హలో
వినిపిస్తుందా అండి
హలో ఆ ఇన్పిస్తుంద
అండి
హలో ఆ వొన్నండి
తిన్నారా అండి
ఏంటండి
తినార ఏం కర్రీ అండి
తిన్నాం చికెన్ జేసా అండీ ఇయాల
వావ్
ఆ
అయిపోయాయ అండి
ఆ ఎళ్ళమ్మకు దేవుడికి పెట్టుకున్నామండి ఇయాల ఆ అయిపోయ్యు హ్మ్
హ్మ్ మీరు చికె తయారచ్చ నాకొకసారి
ఆ చెప్తనండి అ చికెను నీళ్ళల్లో ఒక బౌల్లో నీళ్లు బోసి చికెన్ వేయాలండి కొంచం పసుపు దొడ్డుప్పు ఏసి కోలం ముందు చికెన్ కానీ మళ్ళీ ఆ వాటర్ రెండు మూడు సార్లు ఎయ్యాల నీటిగా కడుక్కోవాల తెల్లగా చికెన్ని కడుక్కున్నా
ఆ తర్వాత
అల్లం పేస్ట్ వచ్చాక కారం బట్
పలావ్ జెస్కో కారం బట్టీయాలా ఎం అంటే ఎంత ఎంత ఆ అరకిలోనే అనుకోండి ఎంతెన్ ఒక బట్టీయాలని అర అరకిలో చి
రెండు స్పూన్ల కారం పట్టియాలండి
ఆ అవు ఆ
ఒక స్పూను అల్లం పేస్ట్ పట్టియాలండి
నమస్కారం
ఆ పసుపండి ఒక స్పూన్ చికెన్ మసాలా అండి హలో ఉంటున్నారా అండి హలో
మరి
ఆ
హలో హలో